హలో
హలొ అక్క
ఆ హాయ్ రా
హాయ్ అక్క ఏం చేస్తున్నావు అక్క
ఏం లేదురా ఒట్టిగానే ఉన్నా నువ్వేం చేస్తున్నావు,
బయట కూచ్చా ఉన్నా అక్క ఖాళీగా
అ హ తిన్నావా
ఆ తిన్నాక్కను తిన్నవా
నా అ లేేదరా ఫాస్టింగ్
మర్చిపోయా అ రేపటితో అయిపోయిద్దా అక్క
అ రేపు కాదు ఎల్లుండి అయిపోద్ది
ఆహా మాది టమాటా చారక్క
ఆహా ఇంకా రెండు ఇంకా అ టూ ఉన్నాయి ఇంకా
కాల్ సా
ఆహా ఇంకా టూ ఫాస్టింగ్ ఇంకా టూ డేస్ ఉంది అం
అదే రేపు ఎల్లిండి
ఆ
అటు వర్షం పడుతుంది అక్క ఇంటికెళ్ళి
ఆహా పడట్లేదు ఎండనే ఉంది
నైట్ బడింద
ఆహా నైట్ కూడా పడలే
ఓ ఇటంతా అసలు వేరే చేయి అయింది జలుబు చేసింది అసలు పకలిదు అసలు
ఆహా ఇటు అంటే మార్నింగ్ వరకు కొంచెం కూల్గా ఉన్నది ఇప్పుడైతే మొత్తం ఏండనే గోట్ తుంది ఇక వర్షం ఏం పడలేదు
ఆ ఇద నైట్ బానే పడింది అనుకుంటే వర్షం మళ్ళీ ఇప్పుడు కూడా ఇంతకు ముందు పడింది
ఉహ మొన్న కూడా పడింది కదా
మొన్న లేదక్క నైట్ నుంచె
ఆహా
అ మొన్న అంత లేదు అసలు
మొన్న నైట్ ఏదో పడ్డదని నిన్ ఆన్ ఫోన్ లో చూసిన
అవును
ఈటయితే ఏండనే ఉంది
ఇటు గూడా ఇప్పుడే వస్తుంది ఎండ
ఊ ఊ
పండక్కెళ్ళారా రేపే కద అక్క
రేపే నా ఉగాది
ఆ రేపే
మరి కొంతమంది ఏమో ట్వంటీగా అన్నారు కదా
ఆహా కాదంట రేపే అంట నైన్టీన్ ట్వంటీ ఫస్ట్ కన్నారు అప్పుడు ఇంక
ఆహా
ట్వంటీ ఫస్ట్ కన్నారు కానీ రేపే అంటగా ఫోన్లలో కూడా రేపు అనే వస్తుంది
ఆహా ఉగాదికి ఏం చేస్తారు మరి
ఉగాదికి ఇక పికిల్ చేస్తారు కదా అక్క అన్నీ కలిపి పచ్చడి
ఆ
పచ్చడి చేసుకొని పూజ చేసుకుంటే అయిపోతది
ఆహా ఇంకొంతమంది ఇంకా అంటే ఏదో చేస్తారు కదా
ఏంటిదక్క
చపాతీ లాగా ఏదో రౌండ్ దో ఉంటది అది చేస్తార ఆ
బెల్లం గిట్లా వెట్టి
ఆ
ఆ
అదే మా ఇంటి పక్కన అంటి వాళ్ళు ఇస్తారు ఫెస్టివల్ అప్పుడు
మ్ హు బచ్చాలవి అ పండగ అది కొంతమందికి ఉన్నోళ్ళయ్ జేసుకుంటారు అ కామ్
అందర్ జేసుకోరా
అందర్ జేసుకోరు
ఆహా
మ్మ్ గది రోజు ఇంట్లా దేవుళ్ళు కొంతమంది కుంటారు గదా
ఆ
ఇంట్లో వాళ్ళు దేవుని పెట్టుకుంటే అట్లా ఆ టైం లో చేస్తారు అవి
ఆహా నాన్ వెజ్ తిన తింటారా మరి ఆ రోజు తినరా
తినొచ్చే ఏం కాదు
ఆహా
ఇగ కొ తినేటోళ్ళు తింటరు తినే పూజ జేసుకున్న వోళ్ళు కొంతమంది పూజ త్సరం వండుకొని తింటరు కొంతమంది అయితే అస్సలే దినరు ఒ కొంతమంది తింటనే ఉంటారు ఇగ అప్పట్లేక పాటిస్తురక్క అన్ని ఏవన్నా శివరాత్రి రోజు కూడా నీసు తినేరోజు తినేటోళ్ళు ఉన్నారు
ఆ ఆ రోజు ఫాస్టింగ్ ఉంటారు కదా
ఆ తెల్లవాళ్ళు ఫాస్టింగ్ ఉంటరు జాగరం జాగరం ఉంటారు మళ్ళీ
అప్పుడు ఫాస్టింగ్ ఉన్నప్
తాగద్దు ఇప్పుడు మీరు ఎట్లా ఉ తరో ఎప్పుడో వాళ్ళు కూడా అట్లనే ఉంటారక్క ఉన్నాయి ఇగ అప్పుడు శివరాత్రికి కూడా అట్లనే ఉండాలి అ
ఆహా
ఇగ అప్పుడు కూడా సాయంత్రం టైం లో ఫ్రూట్స్ దినాలి ఇగ నైట్ జాగారం చేయాలి చేస్
మరి కొంతమంది ఫాస్టింగ్ ఉంటారు కానీ మళ్ళీ వాటర్ తాగుతారు అంటే అది వేర్ అంతేనా అంటే కొంతమంది ఫ్రూట్స్ తింటారు వాటర్ మిల్క్ అవి అన్నీ తాగుతారు కదా మన ఫాస్ట్ంగ్ ఉన్నా అని చెప్పి
ఏ వాటర్ తాగకూడదు అక్క ఇగ ఇష్ట వచ్చనట్టు చేత్తర్ కొంత మంది అందరం మేము అంటే ఇటు సైడ్ మా పక్కన అక్క ఉంటది ఆమె ఉంటయితే వాటర్ కూడా తాగదు అసలు ఫ్రూట్స్ కూడా నైట్ ఏ టైమ్ కు తింటది టువేల్ కి తింటది ఉ
మరి మండే మండే కొంతమంది ఫాస్టింగ్ ఉంటారు కదా
ఆ మండే రోజు వాళ్ళు ఎప్పటి వరకు ఉంటారు అక్క మండే మండే ఉంటే ట్వెల్వ్ థర్టీ లేకపోతే త్రీ థర్టీ అ
ఆహా
మధ్యాహ్నం
అంటే ఆ వాటర్ అవి తాగోచ్చు గాని ఏం తినద్దా
తి అంత ఎట్లు ఉంటురు అద తెలిసక్క వాటర్ తాగుతారు ఫ్రూట్స్ తింటురురు పాల్ తాగుతారు అ అది ఫాస్టింగ్ అంటారు
ఆ
రైస్ తినకుంట ఉండుడే ఫాస్టింగ్ వాళ్ళకి ఇప్పుడు ఉండేటళ్ళకి
అదే నేను కొంతమంది ఫాస్టింగ్ ఉన్నా ఫాస్టింగ్ ఉన్నా అంటారు కాగానీ అది వాటర్ అవి తాగుతారు కదా అని
వాట్రూ తాగుతారు మళ్ళా ఫ్రూట్స్ తింటారు
ఆ మిల్క్ కూడా తాగుతారు
మిల్క్ తగావి కీరా పప్పాయ పండు ఇగ ఈ తింటారు మళ్ళీ ఫాస్టింగ్ ఫుడ్ అది ఆహ్
ఉట్టి రైస్ ఒకటి తినరు
ఇంకా కడుపు నిండినంక ఇంకేం ఫాస్టింగ్ ఉండేది నిన్న షాపింగ్ పండకి షాపింగ్ క వెళ్ళార అక్క
అవును పండుగ షాపి అది త్రీ డేస్ నుంచి అయితేనే ఉంది ఏదో ఒకటి తక్కువ పడుతంది మళ్ళీ పోతున్నా మళ్ళీ వస్తున్నా ఏదో ఒకటి అంటే ఇంట్లో గ్రోసరీస్ అయినా ఏమో నా ఎక్కువ ఏమైనా అంటే లెగ్గిన్స్ ప్లాజోస్ తక్కువ పడితే మళ్ళీ మా చెల్లె కి మళ్ళ ఇంట్ల మా మమ్మికి మా ఫాదర్ కి అట్లా త్రీ డేస్ నుంచి డైలీ బజార్కే వెళ్తున్నాం
హ
అతే మన్న ఆ రోజు త్రీ డేస్ బ్యాక్ ఆ బజార్కి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చా
ఆ
మార్నింగ్ టెన్ కి వెళ్ళి ఈ ఈవినింగ్ సిక్స్ అయింది వచ్చేసరికి
ఇక బయట షాపింగ్ చేస్తుంటే టైం తెలివదు ఏం తెలివదు ఏ చూసినా మంచి కనిపిస్తది
ఆ మళ్ళీ కొన్ని ఏమో అసల్ దొరకవు ఎంత వెతుకినా దొరుకట్లే అసల
ఆ మౌబాదిల్ వెళ్తే రా అక్క లేపోతే వరంగ
ఆహా నేనైతే ఎప్పుడు వరంగల్ చేడి అట్టే వస్తా కానీ ఈసారి కొంచెం బిజీ ఉండి ఇక మా మమ్మీ ఏమన్నదంటే అంత దూరం నేను వెళ్ళలేను రాలేను హెచ్చు వెడి అన్న ఇ మా రిలేటివ్స్ కూడా మేము అంత దూరం రాలేము ఇక్కడ ఈసారికి తీసుకో ఎట్లయినా నెక్స్ట్ మంత్ అయినా పండగ తర్వాత వెళ్తాం కదా అప్పుడు తీసుకుందు లే అంటే సరే అని ఇక ఇక్కడ తీసుకుంటే అదే అట్లా ఏ అంటారు ఒక్కటి దొరకట్లే ఒకక్కటి దొరుకుతా అంద ఒకక్కటి దొరకట్లేదు ఒకక్కటి దొరుకుతా అది బ్యాంగిల్స్ కూడా దొరకాల అంటే ఇన్స్ ఇన్‌స్టాలో అది ట్రెండింగ్‌లో ఉంది కదా కాశ్మీర్ బ్యాంగిల్స్
ఆ ఆ
క్కడ మొత్తం వెతికి నా అసలు లేవు
అవి ఆర్డర్ పెట్టుకోపోయినావాక్క మరి ఇంస్టాలో పెడుతున్నారు కదా
ఆ అది ఎన్ని రోజులలకు వస్తదో మళ్ళీ అనేసి పెట్టట్లే ఉమ్ పాండగా అయిపోని తరవాత వస్తే అంత ఉండదు కదా పండగ వేసుకుందాం అనేసి ట్రై చేస్తాను గానీ అంత తొందరగా పంపించారు కదా వాళ్ళు అది ఫ్లిప్కార్ట్ లో కూడా చూసిన మీషో లో చూసిన కానీ అది టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ చూపిస్తుంది
ఆ అట్లనే చూపిస్తారు
అది వరంగల్లో ఉన్నాయంట బ్యాంగిల్స్
ఆహా ఇదా ఇప్పుడు మ ఇన్ని రోజులు త్రీ డేస్ నుంచి ఇక్కడ తిరిగే బది ఒకే రోజు టైమ్ చూసుకని వరంగల్లుంటే అన్ని దొరికేటిటుగా మంచి
ఇ కాదే అనుకుంటానని
ఓకా రోజు మంచ టైమ్ చుసుకోని తీసుకొని మార్నింగ్ వెళ్ళి ఓకే కొంచెం లేట్ అయినా ఇనక ముందైనా అన్ని తీసుకొని వస్తే అయిపోతుండంది
మొన్ననే మొబైల్ కోసం వెళ్ అంటే అప్పటికి ఇంకా అ ఇప్ప అవి బ్యాంగిల్స్ అవి లేవు కానీ అవి బ ఇక్కడ టెన్ డేస్ బ్యాకే వెళ్ళిన నేను వరన్గళికి ఫోన్ చేసాను
ఆహా మనమ అబ్బాదిలుడ తరుకుతే అక అన్నీ
అయ్యే అసలు ఒక్కడ దొరుకుత ఒక్కట్లే ఉమ్మా
ఆ చిన్నడికే ఇది లోపల టీ షర్ట్ పైన షర్ట్ వస్తుది కదా అక్క
ఆ
ఆ మోడల బాట్లు మొన్న మా ఊర్లో ఎంగేజ్మెంట్ మా పిన్ని ఉంటే తీసుకుందామని ఐ షపులు దొరికినా ఎక్కడ దొరికినా వెతికినా
అసలు ఎంత వెతుకుతాయ అసలు ఒక్కడ దొరకట్లేదు ఇక్కడ
పక్క కాలం
ఆ చేస్తా
ఓకే